హలో ఆ
ఆ ఒక్కొ గారినవ అసలు ఏం నీ వయసు నా వాయసున వినబడకున్నా కూడా అట్నే చే ఉంచు
ఆ తర్వాత వినపడుతది
ఆహా అదే సుంతక్క ఇప్పుడు చేసింది నాకు
అ
అసలు వినవ్వలలేదు, ఇగ అట్లనే పది సెకండ్ల దాక ఉంచి కడిజేసింది.
ఆ
కడిజేతే ఆ ఐదు కొట్టిందంట, ఆ మంచినే ఉన్నదంట మరి ఇప్పుడైతే.
రేటింగ్ కుట్టింద ఐదు కుట్
ఆ రేడింగ్ కొట్టిందా ఐదు
ఆహా సుందక్క కూడా జాయిన్ చేసిండ్రా
సుంతాక్క ఎటో అందరు ఇంగేమున్నది పాపం ఇగ మనవై వీళ్లేగా
అదే ఐతే మాయేలేరా జాయిన్ చేత్తే ఏమైతంది, ఇంకెవ్వరు జాయిన్ అయినా ఏం కాదు, కాపోతే కాల్స్ చేస్ కోలంతే
ఆ సుంతాక్క శిల్పక్క మేరొల్లా పద్మక్కకేమో ఇయాల నేను జేసి సింది శిల్పక్క ఉన్ను సుంతక్క అయిందిగ ఫోన్లు ఏత్తార్రూ మీకు మీకు, మీకు ఎద్దాం అనుకు కుంటే మీ అయిపోతాన్నై కదా అక్క
ఆ నాది ఇంకా ఒక్కటయితే అయిపోతదిరా
ను ఈ వీళ్ళు ఇద్దరు వీళ్ళ చేసిరనుకో, దబనా ఒకవేళ కాల్సు ప్చ్ చెప్తాన్న కాల్స్ ఎత్తుత పర ఇట్లా లేకుంటే ఇబ్బంది కదా వాళ్ళకు.
ఆ అంతేగద మరి, ఇంకా ఇద్ నలుగురు అయితే వాళ్ళకి సరిపోతది సెట్ ఐతది ఇంగా
నల్గుూరు ఐర్రూ, నేను నాది గుడ లేటే గద, నేను రాదికాక్క
ఆ
వాళ్ళ ఇద్దరు ఓగలు కోగలు
ఆ ఆ అంతే ఆ నలుగురు సరిపోతరు ఇంగ
ఆ నలుగురు వాళ్ళద్దరు కొక్కలు కొక్కలు నేను రా ఇక్కడ నేను ఇది అయిపోయింది కద ఇంగ
కాలైతే అయిపోతది ఇంగా
ఆ అదే ఒకవేళ ఫోను ఇట్లా పోకుండున్న రాకుండా ఉన్న వీళ్ళకి ఇబ్బంది ఐతదనీ, అట్లా పెట్టలేదు ఇగ
ఆహా
గ్రాది కక్కకు రేప్ కి ఏత్తమన్నారు వీళ్ళు
ఆ రేపన్నుంచి జెయ్యమనరాదు
అదే రేపన్నుండి రాధికక్కకు వీళ్ళు జేత్తారిక సుమ్తక్క వున్ను శిల్పక్క
ఇయాళ ఒక్క కాల్ అన్నా చేసిండంటనా
ఆ నాకు ఏషిర్రు నాకు వాళ్ళు ఏ నేను వాళ్ళకు చేసినా మళ్ళా ఇది ఉషాకు ఏ ఉషాకు చేద్దామని కలవలే కాని వాళ్ళకు పిల్ల వచ్చిందని నెట్ బ్యాలెన్స్ లేదంట
ఆహా ఇంకా పిల్లలొత్తే ఇందే లే ఇంగ నెట్ ఐపోతా ఉంటది
ఉమ్మ్ నెట్ బ్యాలెన్స్ లేదని
రేపు చెయ్యొచ్చులే ఏం కాదంట అన్న
ఉమ్మ్ పైపు మల్కడ అదే అక్క అందుకే నాకు గే ఆరు రోలే ఐదు రోలే కదా
ఏ టైమ్ ఇత్తల్లేరా మి స్టార్ట్ చేసి చానా రోజులైతాంది ఈ లెక్క
అవునా
ఊమ్మ్
నీ మేము పెట్టిందిరా ఉష మాకు బెట్టింది ద పు రాధికక్కకు
ఆహా
ఉమ్మ్ రాధికక్క అంటే ఇగ లతక్కకు ఒకని కలుపుదామని అనుకున్నా గాని ఇగ మనది మనకంటే మాట్లాడదా లత తదానికి చేేలల్ల కక్కంట అదోటి ఇదొటి చెప్తది కదా ఆ నింది చెయ్ మన్నరు అట్నే బ ఐనకాడికి గితత్తది కదా సెవన్ తౌజనే అని అన్నారు
ఆ
కానీ ఇంగ నీది అయిపోయిందిగా
నాది అయిపోయిందిరా ఒక కాల్ ఏ ఇంగ నాది మనం ఎవరికి నలుగురికి చేసినమో వాళ్ళ కే చెయ్యాలి ఫోన్ కూడా గుర్తుపెట్టుకో
ఆ అదే నలుగురికి ఇప్పుడు నీకు ఇంకొకటి రేపు జేత్తే నాకు అయిపోతది ఇగ
ఆ కాదు వాళ్ళని కూడా వాళ్ళు ఫస్ట్ ఎవరికి నలుగురికి చేత్తరో వాళ్ళనే చెయ్యమను కాల్సు
ఆ ఆ ఇగ వాళ్లు వాళ్ళే శిల్పక్క సుంతక్క వాళ్ళిద్దరు ఏస్ కుంటరు వోలు కోలు
ఆ సు కాదురా శిల్పకి ఉమ్ నలుగురు కావాలి సుంత క్కకి నలుగురు కావాలి
అదే సు శిల్పక్కకు సుంతక్క నేను రాధికక్క
మూడయితాన్నాయి కదా ఇంకొకటి కావద్దా
ఆ ఉంకొక్కటి ఎవరునన్నారు ఇటు లతక్కనే కావచ్చు లతక్కనే పెడతాం అన్నది అయితే నిన్ను అంటే నిన్న అంట మే లతక్కకు ఇయ్యద్దు తీ అక్క అన్నట్టు ఉన్నదైతే
ఆహా
పోతంది కదా జబన మళ్ళ కాల్స్ కలవకుంటే ఇబ్బంది అయితది వాళ్ళకు
ఆ ఏ కలుస్తాన్నాయ్ అదేం లేదురా కళ్యాణికి కలిసినయ్ ఇవాళ
రెండు వోయినయ్ అంటగదా
పోలేదు ఉన్నయ్ చూసినాం ఇప్పుడు ఉన్నయి ఆమ సిగ్నల్ లేక ఎ త్తలేదు కావచ్చు
హ్మ్
ఉన్నయి కాల్స్ పోలే ఏం పోలే
ఉమ్ అదే పోయినాయ్ అంటే మరి అట్లాన ఏందిగా
అహ లేదు లేదు పోలేదు ఇందాకలా కళ్యాణి వచ్చింది ఫోన్ ఇక్కడికి పట్టుకొని
ఆ
ఆ ఫోన్ జూత్తే పోలేదు కాల్స్ అంటే అవి సిగ్నల్ లేకపోయినయ్ ఏమో, మళ్ళీ లత నా ముంగట్నే ఫోన్ జేత్తే కాల్ పోయింది కళ్యాణికి మాట్లాడింది కూడా,
ఇప్పుడు జీరోలలా ఉషాయి రెండు జీరోలల్లా ఇట్లా చెకిన్ చేసినట్టు పడితే ముప్పై ముప్పై పడ్డయి కదా అరవై రూపాలు
అదే పడ్డాయి అంట కదా
నయమే తీ ఆ జీరోక్కూడ వడ్డయ్
అదే నాది ఇప్పుడు ఒక్క కాల్ జేత్తే మొత్తం కంప్లీట్ అయితాయి కదా
ఆ
మొత్తం ఎల్లో కొట్టి దాన్ని కొట్టి డాటా కొడితే తెలుపుతది ఇంగ మరి పూర్ణి ఆమెకి మూడు వందలు ఏమోబడ్డాయట కళ్యాణికి.
ఆ
అంటాంది మరి ఇవి ఈ మొత్తం అయిపోయినాక చూడాలి ఇగ నాది పూర్ తిగ్గొడుతే దాన్ని బట్టి తెళ్తది ఇగ ఎంత పడేది ఏంది అనేది అట్లా అందుకే ఒక్క కాలు చేసి ట్రై చేద్దామని చు కన్నో
ఆ మీయి అ అవి కదా మీయి పాతయకౌంట్లు కదా మాయికొత్తయి అయేసరికి మాకు ఏం చూపిత్తలేదు
ఇప్పుడే కదర మీది నాది కూడా ఏం చూపెట్టలే కంప్లీట్ అయినాకనే కొట్టాలి నేను ఎల్లో
ఆ పాతయి వడ్డయా
పాతయి అంటే అప్పుడు రెండు వేలు పడ్డాయిరా
మ్మ్ హ్మ్
ఇప్పుడు మళ్ళీ ఇది కంప్లీట్ అయితే కదా మాకు పడేది
అదే
కంప్లీట్ అయితే దాన్ని బట్టి చూపెడుతది కంప్లీట్ కాకుండా ఎట్లా చూపెడుతది నాకు ఆడ
అదే ఏం కూర వండినావ్
బెండకాయ ఫ్రై చేసినారా
వాళ్ళానాదేనా
అదే పొద్దున్న చేసిందే ఉంది
ఉమ్ తగ్గిందా ఖుషి అయ్యాకు
ఇప్పుడే పాలుతాగిండు కొంచెం తిప్పినట్టటు అవుతాను మమ్మీ అని అంటాను
కొంచెం మరి
తిప్పేసిందట మాత్త య్య పొద్దున
ఉమ్
మళ్ళీ ఒకసారి తిప్పుదామనే చూస్తాను నేను కూడా
తిప్పే ఏమ పిలాలలా అటిదిరుకు తరా పడగాన
ఆ తిరుగుతా ఉంటారు ఏముందా మి రపకాయలా అవి తీసిస్తే అయిపోతుంది కదా
ఆ కొన్ని నీ ఎంటుకలు మీకు రెండు ఉకో మిరపకాయ ఇంత ఉప్పు హ్మ్మ్ ఎంతే
అదే అవే తీరుద్దాములేనే చూతన్నా
తీ పవ రేపు కూడా బర్లేదు కదా
రేపు లేదు రేపు రంజాన్ హాలిడే కదా ఎల్లుండి సండే నినాయా టూ డేస్
సోమవారంట అంకుల్
ఆ చెప్ప
అట్ల అయితే నీకు రెండు కాల్స్ చేసినాం కదా నేను
చ్చ రా ఏం కాదు అట్లే ఏం లేదు కాల్స్ ఎన్ని ఉంటే అన్ని చేసుకోవచ్చు ఆ
లతాకాయ పెంది న ఇలా తక్కువ చేసినా ఆమె నాకు చేసింది ఇగా
చెర ఇద అయిపోయినయా
ఆహా అయిపోలేదా కయ్యాడది
ఆ ఇవాళటి ది అయిపోయిందా
గన్నయాత్రలు చేయాల అంటే రేపు ఎత్త
ఆ ముూషకే ఏమంది ఉంటే చేయరాదు
ఉషాకు చేసిన ఎయ్యాల నాకు మరి ఎతు పెందాంటదో
ఆహా హ ఉన్నడి రాగక్క బిజీ అని చెప్తుాంది కొద్దిగా ఆగాల్రా అన్నది ఫోన్ చెద్దామంటే అ పని కావోద్దా చేన్లో పనులాయే మిరపకాయల పండ్లు
అ అది బబ్బుల్లో ఆ మన సాహితీదన్న వాస్పాట్ అన్ చేసి పెట్టాలే అక్క
ఆ అందుకే బబ్లుది ఆస్ స ఆన్ చేయలేదురా కొద్దిగా అయినాక చేదువులే అని చెప్పింది ఫోన్ చేతె ఇందాకలా
మ్ హ
కొద్ధిగాగినంక చేద్దామ్లే అని ఆగిన
రాదికక్క కూడా ఛాన్నే ఉండచ్చు కదా కాల్స్
రాధికక్క ఎప్పుడు చేసిందిరా అసలు ఎవరికి చేయలేదామా
నాకు చేసింది మధ్యాహ్నం
ఎప్ ఇవ్వాల్నా
ఇవాళ చేేసింది ఒక్కటే
ఆ
నంక ఇంగ ఆమె మాట నాకినవ్వడ్త నా మాట ఆమె కినత్త లేదు ఇగ
ఆ
నా ఆమెది కొద్ది కొద్దిగ వినపడు ఆమెకు సిగ్నల్ లేక ఆమెకినత్తలేదు
అదేలేే
హ
ఒక్కటే చేసింది అయితే అక్క చెయ్యే చేసుకోవాలి ఇంగ అక్క కూడా స్టర్ రేపట్నుండి స్టార్ట్ చేస్తుందిలే ఇవ్వాల్టిదా పనేనాయే మిరపకాయల కోతలాయే రే కూలళ్ళు పని సరిపోతది కదరా
అయిపోఇంద మర్
ఆ ఇయ్యాల్టీ వరకు అయిపోయినాయి అన్నది ఇంగ రేపు కొద్దిగా కొద్దిగున్నాయంట కోసేది తొం పది మందికొ ఏమో అయిపోతదన్నది రేపుయితే తే
మ్ ఉహు
వంట అయిపోయిందా
బియ్య పెట్టాలక్క పోదున ట
ఉ ఏం కూర చేసినావ్ పొద్దున ఇయ్యల హలో హలో హలో హలో హలో హలో